నో అండి
బాఉన్నారండి
బాఉన్నామండి మీర్ బాఉన్నరా
ఆ బాఉన్నామండి ఏం జేస్తున్నర్
ఏం లేదండి తినేసి ఇంకా పడుకునే యే సమయం అయింది కదా పడుకోడానికి సిద్ధ మౌతున్నాం
ఉమ్
మీరండి
మేము అంతే అండి గప్ప తిన్నాము మేము గూడా ఇంగ పడుకోవాలి గా అంటే మీర్ ఎక్కుగా గ్రామంలో ఉంటారా పట్నమ్ లో ఉంటారండి
ఆ అంటే నేను చదువుల నిమిత్తం అయితే పట్టణాల్లోనే ఉంటానండి మేము మామూలుగా ఉండేదైతే పల్లెటూరులోనే అలాగని మాది మొత్తం పల్లెటూరు అని కాదు మొత్తం పట్టణం అని కాదు రెండు కలిపి ఉంటాయి అన్నమాట రెండు కలిపి ఉండే వాతావరణం మాది పల్లెటూరులో దొరికేటివి దొరుకు పట్టణంలో దొరికేటివి అన్ని దొరకకాపోయినా కొన్ని దొరుకుతా ఉంటాయి హాస్పిటల్స్ పెద్ద పెద్ద మాల్స్ అనేవి అలాంటివి కాకుండా మి మిగతావి ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా దొరుకుతా ఉంటాయి మీరండి
అంటే మీకు మేము పట్నంలో ఉంటామండి అంటే పల్లెకి కూడా వస్తా ఉంటాము కానీ కానీ చాలా తక్కువగా పల్లెకి వచ్చేది ఎక్కువగా పట్ పట్నంలోనే ఉంటాము పల్లెకి ఏమన్నా పండగలు అయిన అంటే పల్లెల దగ్గర ఆ మన పెద్దవాళ్ళు గున ఉంటారు కదా వాళ్ళు చూడ్డానికి ఏమన్నావ్ అంటే జాతరలు అలా జరిగినప్పుడు వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు నెలకు ఒకసారి రెన్నెల్లకి ఓకసారి అలా అంటే మీకు ఎక్కువగా పల్లెలో ఉండడమే ఇష్టమా పల్లె వాతావరణం లేకుంటే పట్టణంలో ఉండడం బాగా ఇష్టమా
పల్లెలో ఉండడమే నాకైతే బాగా ఇష్టం అండి ఎందుకంటే మనకి ఇష్టమైన వాతావరణంలో ఉండ చల్లటి వాతావరణం బాగా అందరు ఒకరినొకరు పలకరించు కుంటారు ఏదన్నా బాగా లేకపోయినా పండగ అయినా ఏదైనా కూడా పెళ్ళిళ్ళు అయినా కూడా బాగుంటుంది నాకు పల్లెటూరులో ఉండడం అనేదే ఇష్టం బాగుంటుంది వాతావరణం అంతా కూడా ఇంటికి కొంచెం దగ్గరలోనే పంట పొలాలు ఉండడం మన పనులు మనం చేసుకోవటం బాగా నచ్చుతా ఉంటదండి
పట్నంలో ఆ ఇంకా బా మంచి సౌకర్యాలు ఉంటాయి కదా అంటే స్కూల్లు కావ చ్చు ఆ మనకి ఏమన్నా మనం బయటికి వెళ్ళాలి అనుకుంటే ఆ వెహికల్స్ అంటేమన్నా ఇప్పుడు ర్యాపిడో కావచ్చు ఏం లేకపోతే ఏమన్నా బైక్ కావచ్చు ఏదన్నా బుక్ చేసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు కానీ పల్లెల్లో కాదు కదా అంటే మనము బస్ స్టాప్ కి పోవాలన్నా నడిచి పోవాళ్ళ అంటే మీరు అన్న దాన్ని బట్టి పట్నంలో అంటే కంఫర్ట్ ఉండదంటున్నారా
ఇప్పుడు పల్లెటూరులతో పోల్చుకుంటే పట్టణాలతో కానీ ఇప్పుడు పల్లెటూరులో ఎలాగంటే అండి ఏదన్నా కష్టం వచ్చింది లేదన్నా ఏదన్నా బాధ వచ్చింది లే లేదంటే ఏదన్నా అవసరం వచ్చింది అప్పటికప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కోలేరు ఇ కొంత మంది కొంతమంది అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు కొనుక్కోగలుగుతారు కొంతమంది దగ్గర ఉండదు
ఆ
పట్టణ పల్లెల్లో ఏం జేస్తారు వాళ్ళ చుట్ట అంటే ఇంటి బంధువుల్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర. అట్లా తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వీళ్ళకి ఇవ్వడం అలా ఉం.
అవున్ నేను విన్నాను పల్లెల్లో అయితే. పల్లెల్లో అయితే కచ్చులు తక్కువా.
పట్టణాల అంటే ఇప్పుడు ఏదైనా బాగలేకపోయినా గూడా ఏదైనా అయినా గూడా ఎవరు పట్టించుకోరు అంతగా. ఉమ్ వాళ్ళేం ఆయి. ఇగ ఏమన్నా మనం పలకరిస్తే వాళ్ళు గూడా పలకరిస్తారు బాగున్నారా అంటే బాగున్నామని ఇట్లా జేప్తారు. అదే పల్లెటూర్లో అయితే అట్లా గాదు మనం ఒక గంట లేటు గా ఇంట్ల. నుంచి బయటకి రావటం గూడా లేట్ అయింది అంటే ఏమైంది ఒదిన గారు లేదా ఏమైంది పిన్ని. ఇ ఎందుకు రాలేదు ఏమన్నా బాగోలేదా నేను ఏమన్నా సహాయం చేయనా ఇట్లా అడుగుతా. బాగా కలిసుంటారు ఇంకా.
ఆ.
ఆకుకూరలు ఇవన్నీ అంటారా ప్రతి ఇంటి దగ్గర పువ్వులు అనేవి ఖచ్చితంగా ఉం. ఎందుకంటే ఇంటికి ఒక్క ఆడపిల్ల అయినా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పూల్ చెట్లనేవి పెంచుకుంటారు. ఇంకా ఆ పూల్నే పా దేవుడికి గూడా పెడతారు పూజలు చేసేటప్పుడు. ఆ ఖచ్చితంగా పెంచుకుంటారండి ఇప్పుడు ఆడపిల్లలు లేకపోతే. పూజలు చేయటానిక్. కన్నా గూడా వాళ్ళు పెంచుకుంటా ఉంటారు అన్నమాట. అంటే కొనాలంటే కో ఎంతైనా కొంచెం ఖర్చే గదా.
అంతేలేండి నేను విన్నదాని ప్రకారం గూడా పట్నాలతో పోలిస్తే పల్లెలే మే. ఇగ అంటారు ఎందుకంటే. అంటే పట్నంలో అన్ని దొరుకుతాయిని కానీ రేట్లు ఎక్కువగా. ఎక్కువ ట్ర ట్రాఫిక్. ఉక్కుగా ఉంటుంది గాలిమో కాలుష్యం అయిపోతుంది కానీ పల్లెలో వాతావరణం అలా ఉండదు. గద అంటే స్వచ్ఛమైన గాలి ఉంటుంది మనక ఏమన్నా కావాలన్నా కొంచం తక్కువ ధరలో దొరుకుతాయి ఒకవేళ మనం మ కొనలేని పరిస్థితులలో. ఆ తక్కువ అంటే. చుట్టుపక్కల వాళ్ళు సహాయం జేస్తారు ఏ. తక్కువగా. ఇలాంటివి అయితే పల్లెటూరులో చాలా వరకు వాళ్ళ ఇండ్ల దగ్గరే కొంచెం తోట్ల. ఏర్పాటు చేసుకొని అక్కడే పెట్టుకుంటారు చాలా వరకు కో కొంతమందీ. ఏ కొనుకుంటారనుకోండి ఇంకా వా వా మొగోళ్ళు. కొనుక్కున్నా గూడా తక్కువ రేట్ లోనే దొరుకుంది కానీ పట్టణంలో కూరగాయలుగా. కావచ్చు ఫ్రిడ్జులు అలాంటివి. గ్లీజర్లు కన పొతే సరిగ్గా పెట్టి కరెంటి బిల్లులు గావచ్చు. ఇలా ఏమన్నా లోన్స్ అలా చేసింది ఏంటే చాలా ఇల్లు సొంతమిల్లు లా. ఎకంటే బాడుగులు. చాలా మొత్తంతో ఖర్చు పెట్టాల్సి ఓస్తుంది పల్లెటూర్లో. చాలా ఉండదు సొంతమంది ఉంటాయి. ఒకవేళ అక్కడ సొంతమిల్లు లేకున్నా రెంట్కున్నా తక్కువ ధరల దొరు. దీ సగంలో సగం ఖర్చు తగ్గించవచ్చు. ఇంకా మీరుండే గాళ్ళే స్కూలు. లు రోడ్లు అనుకూలంగా ఉంటాయా పిల్లలు వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి
ఆ మేముండే ప్రాంతంలో అయితే అన్ని దార్లు కూడా అన్ని రోడ్లు గాని ఆ ఏ వాహనాల కూడా ఏది కూడా ఎక్కడ కూడా అడ్డంకుగా ఆటంకంగా ఎక్కడా కూడా ఉండదు ఏదైనా కూడా సాఫీగా వెళ్లచ్చు రెండు సైడ్లు వెళ్ళటానికి అను కులంగా ఉంటది మేము ఉండే దగ్గర
ఉమ్మ్
ఉమ్మ్ ఇప్పుడు పట్టణంలో ఉండాలంటే సొంతిల్లు ఉండాలి సొంతీలు లేదా అంటే మళ్ళీ వాటికి బాడిగలు కట్టాలంటే అది కష్టమైతది
బాడిగలు కట ఈ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి ఉమ్మ్ ఇలా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి సొంతిల్లు ఉంటే కొంచెమన్నా ఖర్చులు తగ్గుతూ ఉంటాయి అన్నమ ట ఆ మనం ఆలోచించుకొని పట్టణంలో ఉండాలా పల్లెల్లో ఉండాలా అనేది కొంచెం ఆలోచిం చ్చుకొని మన ఖర్చులను చూసుకొని మనకు వచ్చే జీతం ఎంత ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకొని అప్పుడు పల్లె పల్లెల్లో ఉండాలా పట్టణాల్లో ఉండాలా
అవునండి ఆ పట్నంల అయితే అన్ని ఉంటాయి ఆ పట్టణంలో అయితే ప్రైవేట్ స్కూల్ ఉంటాయి ఇంకా రోడ్లు ఫోర్వే రూట్స్ గాని ఉంటాయి అంటే ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనుకోండి ఇంకా మనకి ఏమన్నా వస్తువు కావాలన్నా తొందర గా దొరకు తుంది పట్నం పల్లెలో అయితే కొంచం టైం పడుతుంది అనుకోండి కానీ పట్నంలో తొందరగా దొరుకుతుంది కానీ ఆ పల్లెలతో పోలిస్తే పట్నంలో అన్ని అనుబంధాలు కూడా ఉంటదు అంతే పట్టించుకోవద్దు ఇంకేమండి
ఇంకా అయితే మీరు పట్టణాల్లో ఎక్కువ ఉండడం ఇష్టపడతారా అండి
పట్టణల్లో ఇష్టపడతాను అని అంటే మనకి అనుకూలంగా అన్ని ఉంటాయి అని కానీ ఒక్కొక్కసారి పల్లెలోనే మేలు అనిపిస్తుంది అంటే ఇక్కడ రిలేషన్స్ అలా మనకు అంటే ఎక్కువ మాట్లాడేకి కదా ఎవరు తక్కువ ఉంటారు పట్టణాల్లో పల్లెటూరులో అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ బాగా మాట్లాడడానికి కావచ్చు ఏమన్నా సాయం చేయడానికి కావచ్చు అందరూ అనుకూలంగా ఉంటారు ఎక్కువగా పల్లెటూరు ఇష్టము కానీ మాకు అంత ఆ పల్లెటూర్లో అన్ని దొరకవు అంటే స్కూల్‌కి వెళ్లేకి గిన ఇంకా పన్లు త ఎక్కువగా దొరుకుతా ఉంటాయని పట్టనంలో ఉండాల్సి వస్తుందండి మేము మీకెప్పుడూ పట్ణానికి రావాలని అనిపియాలేదా
లేదండి ఎందుకంటే మా పల్లెలో ఎప్పుడు మేము అన్ని పంట పొలాలు పెట్టుకుంటాము మాకు అక్కడే సంతోషంగా ఆనందంగా ఉంది అనుకూలం గా ఉంది ఉన్నదం కాని ప్రశాంతంగా అందరం తినగలుగుతాం ఉండగలుగుతాం అంటే ఇంక ంకా అది రేట్లు బట్టి ఉంటదండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వ్యవసాయానికి గ్గాని ఒక్కొక్క పంట క్కరికి ఒక రేట్ ఉంటుంటుంది ఆ రేట్లు అనేవి కొంచెం తారుమారుయినప్పుడు రైతులు అనేవాళ్ళు అంటే మాల లాగ ఎంతమందయితే చేస్ వాళ్ళందరు కొంచెం మంచి రేట్లు ఉంటే మంచిగానే వాళ్ళకు లాభం వస్తుందండి మంచి రేట్లు లేవన్నప్పుడు వాళ్ళక్ కొంచెం లాస్ వచ్
వాళ్ళక్ కొంచెం లాస్ వచ్చిద్దండి ఆ
అలా జరుగుతా ఉంటదండి
ంటే మీరెప్పుడు పత్తరకు రాలేదా
పట్టణానికంటే చదువుల నిమిత్తమె పట్టణానికి వచ్చి హాస్టల్స్ లో అట్లా ఉండడం జరిగిద్ద దె అంతే
ఉ
మేము ఫ్యామిలీ అంటే కుటుంబం మొత్తం వచ్చి ఉండిందంటే తక్కువేనండి లె అట్లా ఉ ఉండలేదు ఎప్పుడు కూడా
అంటే ఏమన్నా మీరు మ్యారేజ్ ల గ్గాన్ షాపింగ్ అట్ల చేసినప్పుడు వస్తా ఉంటా
ఆ అంతేనండి ఏదన్నా అవసరాలకి మా ఊర్లో దొరకనివేవన్నా ఉంటాయి కదండి అలాంటి వాటికే వస్తా ఉంటాం అంటే పట్టణాల్లో పెద్ద పెద్దయి ఉంటాయి కదండి
అవును మరి పట్నంలో అయితే అన్ని దొరుకుతాయి పట్నంలో అయితే అన్ని దొరుకుతాయి పల్లెటూరులో దొరకువు కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ అన్నీ సామాన్య ప్రజలు భరించలేరు పట్నంలో
అవునండి
సరే అండి
ఓకేనండి